అండి
వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి
హలో
హలో వినిపిస్తాందా అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
తన్ని ఆ బాగున్నామండి భోజనం చేసారా
ఆ చేసామండి మీరు చేసారా
భోజనం చేస్ ఆ చేసామండి ఏం చేస్తున్నారు ఆ చేసాను
అవునా
ఏం చేస్తున్నారు
ఎం ఈరోజు పండుగ కదా అండి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నామండి మీరు అండి
మేము కూడా బాగా జరుపుకుంటాం సంక్రాంతి మీరు సంక్రాంతి రోజు ఏం చేస్ స్తారు అంటే మీ సైడ్ ఎలా చేస్తారు పండగ
మేము సంక్రాంతి రోజు సంక్రాంతి అంటే మూడు రోజుల పండగ కదా అండి సంక్రాంతి అంటే భోగి కనుమ ఇవన్నీ ఉంటాయి కదా అండి భోగి రోజు రేగు పండ్లు చిన్న పిల్లలకి వేస్తారు కదా అండి ఆ అం సంక్రాంతి పండుగ రోజు అలాగే ముగ్గులు పెట్టడము ర వాటికి రంగులేయడము ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉంటామండి మీరు
మేము భోగి రోజు మేము కూడా చిన్న పిల్లలకి రేగిపళ్ళు పోస్ స్తాము ఇంకా మధ్యలో మకర సంక్రాంతి రోజు ఇంకా ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాము గొబ్బెమ్మలు పెట్టుకుంటాము రోజు ఇంట్లో చాల పిండి పిండి వంటలు చేసుకొని ఇంకా కనుమ రోజు దేవునికి పూజ చేసుకుంటాం ఇంక ముగ్గులయితే చాలా వేస్ కుంటాం మా దగ్గర ముగ్గుల పోటీలని వేస్తారు గంగిరెద్దుల వాళ్ళు వస్తారు ఆ భోగి ఈ సంక్రాంతి ఇంకా చాలా పెద్దనే చే చేసుకుంటాము ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంకా ము గుడికెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటాము ఇలా చేసుకుంటాము ఈ మూడు రోజులు
అవునండి మేము కూడ అంతే మార్నింగే లేచి ఉదయాన్నే గుడికి వెళ్తాము కొత్త బట్టలు వేసుకుని వెళ్తామండి ఆ రకరకాల పిండి వంటలన్నీ చేస్తుంటాము అండి కుడుములంటా అరిసెలు కజ్జికయలు కారాలు ఇలాంటి రకరకాల వంటలన్నీ చేస్తామండి మేము మీ సైడ్ చేస్తారా అండి
అవును చేస్తాము సకినాలు అని గారెలు అని ఇంకా అలా చేస్తాము మేము ఇంకా మా దగ్గర ఇంకా నాకు మేము మ చేసుకునే ఇంకా వినాయక చవితి పండగ బాగా చేసుకుంటాము
అవునా
మీరు ఎలా చేసుకుంటారు వినాయక చవితి
మేము కూడా వినాయక చవితి బాగా చేసుకుంటామండి వినాయక చవితి రోజు వినాయకున్ని చిన్న విగ్రహం తీసుకొచ్చి ఇంట్లోనే పూజ చేసుకొని ఆ రోజు ఆ ఫైవ్ డేస్ అలా పూజ చేస్తామండి ఫైవ్ డేస్ వరకు ఉంచుకుంటాము ఆ రోజు కొన్ని రక్ పిండి వంటలు చేసి దేవునికి సమర్పిస్తామండి మీ సైడ్ అండి
హ మేమ్ కూడ అ మేము కూడా ఆ రోజు వినాయక చవితి రోజు ఆ మంచి ప్రసాదాలు చేసుకుంటాము ఇంక దేవుని దగ్గరికి వెళ్తాము వినాయకుడిని నిళ్ళ పెట్ నా దగ్గరికి ఇంకా దేవుని దర్శనం చేసుకుంటాము ఇంక నిమజ్జనం దా ఇంక తొమ్మిది నవరాత్రులు ఇది ఒక సెలబ్రేషన్ చేసుకుంటాము ఇంటి దగ్గర ఇంకా చిన్న పిల్లాలు మంచిగ ఆడుకుంటారు ఆ ఇంక పాటల్తో మంచిగ చేసుకుంటాము నిమర్జనం రోజు కూడా ఇంక అందరం వెళ్లి ఆ నిమర్జనం రోజు దేవున్ణి నిమర్జనం చేసి వస్తాము అది మాత్రం నాకైతే చాల నచ్చుది ఆ పండుగ
అవునండి వినాయక చవితి అంటేనే అందరు బాగా జరుపుకుంటారు
ఆ ఇంకా చాలా సంతోషం గడుపుతారు కదా ఇంకా ఈ మీది ఈ మధ్య ఉగాది పండగ అయిపోయింది కదా మరి ఉగాది ఎలా జరుపు కున్నారు
ఉగాది పండుగ మేము చాలా బాగా జరుపుకుంటాం అండి ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు తీసుకుంటాము ఆ రోజు అమ్మవారి కి గుడికి వెళ్తామండి గుడికెళ్ళి అక్కడ పూజ చేస్తా పూజ చేయించుకొని వస్తాము ఆ రోజు కూడా అంతేనండి అరిసెలంటా ఇలా రకరకాల వంటలన్నీ చేస్తాము ఆ తర్వాత ఇంకా గు గుడులకు వెళ్తుంటాము మీరు అండి
మేం కూడా ఇంకది మన కొత్త సంవత్సరం కదా మనం తెలుగు వాల్లు జరుపుకునేది ఇ మేము కూడా ప్రొదు పొద్దున్నే మంచిగా కొత్త దుస్తులు ధరించి ఉదాయాన్నే గుడికెళ్తాము గుడికెళ్ళి ఇంకా మా ఇంట్లో బొబ్బట్లు చేసుకుంటాం ఆ రోజు స్పెషల్ అంటే ఈ రోజు ఆ రోజు ఇట్ సైడు బూరెలు బొబ్బెట్లని స్పెషల్ గా చేసుకుంటాము ఇంకా సాయంకాలం వేళ పంచాంగ శ్రావణం కూడా వింటాం మేము ఇంకా పండితులు చెప్తారు కదా ఎలా ఉన్నాయి మన రాష్ట్రంలో మన జిల్లాలో వాతావరణం
అవును
వర్షాలు ఎలా ఉన్నాయి అవి అవన్నీ వింటూ ఉంటాం ఆ రోజు సాయంత్రం ఇంకా అప్పటితో పండగ ముగించుకుంటాము
అవునండి నేను తెలుగు సంవత్సరంలో ఇది మనకి
చా ఆ చెప్పండి
అదే మనకి తెలుగు సంవత్సరంలో ఇది మొదటి పండగ కదా అండి ఉగాది ఆ రోజు ఖచ్చితంగా మనం ఉగాది ప పచ్చడి అనేది చేసుకుంటామండి ఉగాది పచ్చడి లేనిది ఉగాది పండుగ జరుపుకోమండి ఉగాది పచ్ చ్చడంటే ఇంకా తీపి వగరు చేదు ఉ ప్పు కారం ఇవన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి
అవును కదా మనం ఆరు రుచులు తొ చేసుకుంటాం ఆ చేసుకుంటాము ఆరు రుచులతో చేసుకుంటాము అందులో మేము వెెళ్ళాం ఇంకా వేప పూత మామిడి పండు కాయ చింతపండు ఇంకా ఏమి ఎస్తా కొంచెం ఉప్పు కారం ఇవి కూడా చేస్తామ అంటే ఆరు రుచులు తో చేసుకుంటాముగా అలా
అవునండి
ఇంకా ఆ రోజు ఇంటిగ్గరే ఇంకా మంచిగా ఇంట్లో వాళ్ళతో కలిసి ఏదైనాప్పుడు టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తాము ఇంట్లో వంటలు చేసుకుంటాము ఇంకా బాగా చేసుకుంటాము ఉగాది ఇంకా మీరు దీపావళి పడుగ ఎలా చేసు
మేము దీపావళి పండుగ రోజు ఆ రోజు టపాసులు కొనుక్కుంటామండి టపాసులు తీసుకొచ్చి అన్ని రకరకాల టపాసులు చి చిచ్చుబుడ్డి అంట కాకర పువ్వులు ఇలాంటివి రకరకాలవన్నీ తెచ్చుకుంటామండి మీ సైడు ఇలాంటివి కాలుస్తారా అండి?
అవును మేం మా సైడ్ కూడా అలానే చేసుకుంటాము పండగ ఇంకా చాలా బా చేసుకుంటాం పండగ
దీపావళి అంట్ టపాసులు ఉండాలి కదండి టపాసులు లేని దీపావళి అనే పండగ జరగదండి పిల్లలు
వాళ్లు టపాసులు కాలుస్తాము ఇంట్లో దీపాలు కూడా పేర్చుకుంటాము
అవునండి ఆ రోజు ఇంట్లో దీపాలు పెట్టి పూజ చేస్తాము అండి
అవును దీపాలు పెట్టుకుంటాము ఇంకా టపాసులు కాల్చుకుంటాము లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం ఆ రోజు ఇంకా ఇంట్లోనైతే ఖచ్చితంగా ఏదో ఒక తీపి పదార్ ర్థం స్వీట్ అయితే చేసుకుంటాం ఖచ్చితంగా ఇది ఒక రెండు మూడు రకాల వంటలైతే చేసుకుంటాం మీ చేసుకుంటరా రా ఏదైనా స్వీట్ ఆ రోజు?
ఆ చేస్తామండి ఖచ్చితంగా దేవునికి వెల్ దేవుని గుడికి వెళ్ళిన్ తర్వాత ఆ రోజు ఇంట్లో పూజ్ చేసుకొని మేము పిండి వంటలు చేస్తుంటామండి ఇంకా మీకు తెల్సిన పండుగలు ఏవైనా తెల్సిండే పండగ గురించి చెప్పండి మీకు బాగా జరిగే పండగ
ఆ ఇంకా మేము మా దగ్గర దస్రా, బతుకమ్మ అని చాలా పెద్ద పండగండి మేము జరి కొనే పండుగల్లో ఇంకా అదే పెద్ద పండగ జరుపుకుంటాము దస్రా రోజు అం నవదుర్గ నా నవరాత్రులు ఉంటాయ్ కదా తొమ్మిది నవ్ నవరాత్రులు చాలా ఘనంగా చేసుకుంటాము దసర్రోజు ఆయుధ పూజ చేస్తాము మళ్ళీ ఆ రోజు ఇంకా వాహనాల పూజ చేసుకుంటాము మంచి చక్కా ఏదైనా అమ్మవారి గుడికి వెళ్తాము దుర్గాదేవి అమ్మవారి గుడికి వెళ్తాము ఇంకా బతుకమ్మ రోజు అయితే మంచి రకరకాల పువ్వుల్తో బతుకమ్మ కూడా పేర్చుకుంటాము మీర్ చేస్కుంటారా?
మా సైడు బతుకమ్మ పండగ చేయరండి దస్రా అయితే చేస్తుంటాము ఆ రోజు దస్రా పండగైతే నవరాత్ త్రులు చేస్తామండి ఆ రోజు బాగా జరుప్
ఓకే అండి సరే అండి మరి మళ్ళీ కలుద్దాం
ఉమ్ సరే అండి ధన్యవాదాలండి
ఉమ్
అ